బావున్నారా అండి
ఆ మీరు బావున్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి వట్టిగనే తిరుగుతున్నాం
ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు
ఓకే అయిపోనాయండి సాయంత్రం పనులు అన్నీ పండుగ పనులు
ఆ అయిపోయినాయి అండి.
ఒకే ఒకే ఉగాది ఎలా జరుపుకున్నారండి చాలా బాగా జరు ఉన్నారా
జరుపుకున్నాం
మేమ అయితే చాలా బాగా జరుపుకున్నామండి.
పొద్దున్నే లేేసి అ
ఎం చేసిర్రు
అలుకు జల్లుకొని మంచిగా ముగ్గులు వేసుకొని మామిడితోరనాలు కట్టు కొని
ఉమ్
చాలా బాగా చేసుకున్నాము.
ఏమేమి స్పెషల్ చేశిండ్లు
మేమి ఈ రోజు వచ్చేసి మనం ఉగాది పచ్చడి చేస్తాం కదండి కుండ కొత్త కుండ కొత్త కుండలో కొత్త కొండ తీసుకొచ్చి దాని మంచిగా కడిగి కొత్త కుండకి మంచిగా పసుపు రాసి బో ట్లూ ట్ అలంకరణ చేసి మామిడి కంకణం గట్టి మంచిగా అందులో నీళ్ళు పోసి చింతకాయలు కొత్త చింతకాయలు ఉండే మా ఇంటి దగ్గర కొత్త చింతకాయలు వేసి బెల్లం వేసి త హు ఉంచ మామిడికాయ మంచిగా తురిమి కొబ్బరి తురిమి వేప పూవ్వ వేసి కొంచెం మిరియాలు కూడా వేసినాము రెండు మూడు మిరియాలు దంచి వేసి మంచి ఉగాది పచ్చడి చేసినాము
హు
భక్షలూ బక్షాలు శనగపప్పు భక్షలు చేస్తున్నాము బ చాలు బూరెలు బక క్ష్యాలు
మందిర ఘట్టం
హు చేసినాము దేవుడికి చూపించినామండి మీరు కూడా చేసిండ్ర అండి
ఆ చేసినం
ఉహు
నేను కూడా చేసి దేవుడు దగ్గర నైవేద్యం పెట్టీ
హు
మీరు ఎట్లా చేసిర్రు
మేము పప్పు ఉడకబెట్టి బెల్లంతోనీ చేసినామండి. బెల్లము కొంచము హు కరిగేదాకా ఉంచి పప్పు మిక్సీ పట్టి ఉడికిన తర్వాత మిక్సీ పట్టి ఆ ఉడి నా పప్పును కొంచెం చల్లార్చి మిక్సీ పట్టి దాన్ని బెల్లము మరిగేటప్పుడు కొంచం లూస్ లూస్ అయినంత అందులో వేసి దగ్గరకి వచ్చేదాకా మంచిగా దగ్గర చేయాలండి చల్లారిన తర్వాత గోధుమ పిండి ఫస్ట్ తడిపి పెట్టు కొని చపాతీలాగా వేసి అందులో పూర్నం పెట్టుకుంటూ చిన్నగా చపాతిలాగా చేసి మ్
ఉహూ నెగేసుకొని నడుస్తావెందుకు
బెల్లం తో ఆ నెయ్యి య కొంచెం లైట్ గ పెట్టుకుంటామండి. పరుగి
మాకిస్
ఏమిటల్ చేస్సిరండి ఈ రోజు
ఈ రోజు మేము ఇప్పుడు మనం శనగ కట్టుంటది ఇప్పుడు శన్. పప్ని మనం జొల్లోల్లస్కునేక జూస్.
చాలా బాంటది పచ్చి పులుసు లాగ కొంచెం చింతపండు వేసి.
ఉల్లిపాయలు టమాటాలు.
అవ్నండి బాంటది కదండి ఉమ్ బాంటదది మనకు చాలా అంటే వెరై. టీ అదొగ టి మనకు టేస్టుంటే బాంటది
మీర్ జేస్తరా
ఆ చేస్తమండి మేమ్ గూడా జేస్నము అజ్ జేస్నము పప్పు జేస్నము కందిపప్పు. చేస్నము ఇగ కొంచెం. ఏమంటారండి.
పప్పులకు బాగుంటదంటున్నా
ఆ బాంటది పప్పులొకి బాంటది. కొంచెము మేమంటే పరమాన్ గుడం చేస్తామండి. కొంచెం పరమాన్నం ఆ కొంచెం పరమాన్నం జేసి బెల్లంతోటి దేవుడుకి వెడ్ మండి
ఔనా
హుమ్
పులిహోర జేస్కోర
ఈ రోజు చేయలేదండి వీలు గాలేదు కొంచెం అంటె చేంజ్ వీలు గాలేదస్సలు.
ఔన్ సార్ మాగ్గూడా మామిడికాయ్ ల్లూరగాయ
ఉమ్ మామిడికాయ్ పులిహోర బాగుంటదండి. ఎట్ల జేస్తరండి మీరు మామిడికాయ్ ప్ పులిహోర
మామిడికాయల్ని దురుముకుంటాం
అవును అవును ఊ
ఫస్ట్ పోవా ఆయిల్ వె ముక్కు పెట్టుకొని ఆయిల్ ఏసి పల్లీలు చెనగపప్
ఉ
కరివేపాకు
అవును
జీలకర్ర ఆవాలు పసుపు తర్వా త మామిడి తురుము కొంచెం సాల్ట్ ఏసి కొంచం ఫ్రై అయిన తర్వాత మనం రైస్ ఫస్టే పెట్టుకుం ము ఇంగ రైస్ కో
హు బాగుంటది టేస్ట్ మేమేమో నిమ్మకాయ పులిహోర ఏస్తాము ఎక్కువ నిమ్మకాయ రసం చేసుకోవాలి బాగుంటది
తప్పతు ఈ సారి మ్యాంగోస్ లేవు
ఉ ఇగ మా ఇంటి దగ్గరే చెట్టుంది మా ఇంటి దగ్గర వాళ్ళకైతే ఉగాది పచ్చళ్ళకి రెండు తీసుకొచ్చినామ్
ఎక్కువగాయలది
ఉ ఈసారి ఎక్కువ లేవు కదండి కొలేవు మొన్నా చిన్న చిన్నగా గాలుల్లొచ్చు ఇట్లా రాలిపోయినాయ్
ఆ అదిపైన వేప పువ్వు కూడా ఎక్కువ లేదు
ఈసారి చింతకాయలు ఎక్కువ ఉన్నాయండి చింతకాయలు ఎక్కువగాస్ నప్పుడు మామిడికాయలు ఎక్కువ కాయే అంటారు ఎనకటి పద్ధతి ప్రకారం
అదే అదే ఒకసారి ఒక సంవత్సరం ఫుల్ ఉంటది
హ్మ్
ఉమ్ తక్కు
అవును
ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి
హ్మ్
పెహసారా అంతకుముందు సారి మామిడికాయల్లేవు అన్ని పురుగులు వచ్చాయి
రెండు సంవత్సరాలకు ఒకసారి అది మామిడికాయ
ఆ అవును మళ్ళీ ఒకసేపు ఇప్పుడున్నావా మన రాధా వర్షం పడి
ఆ వర్షాలకి మంచి అవి చేతికి వచ్చిన తర్వాత ఈ గాలులకి గాలుల కీ వడగాలులో వర్షాల కి మొత్తం చింతకాయలు, మామిడికాయలు అన్నీ కింద పడిపోతేయ్ హ్మ్ అవును మామిడికాయ పచ్చళ్ళు పెట్టు కొనే టైంకి మామిడికాయలు కింద పడిపోతాయి
అవును
పెడతరా అండి మామిడికాయ్ పచ్చడ
ఆ పెట్టుకుంటామండి
మేము కూడా పెట్టుకుంటాం మామిడి
ఎన్ని రకాలు పెట్టుకు
ఏమేమైతే రెండు రక కాలు పెడతామండి ఆవ పొడి ఇది ఒకటి పెడతము నువ్వుల పొడిది ఒకటి పెడత ఇక పెద్దగా అంత పెద్ద ద్దగా పెట్టరాదు నాకు కొంచెం కొంచెం వేరే ఎండేయండి కేజేలు పెడత
నువ్వుల పొడిది ఎట్లా పెడతరు
మామిడికాయ వక్కలు మాముల మామిడికాయలు కోసి మంచిగా మంట కడిగి తుడిచి మంచి చిన్న చిన్న వక్కలు కోసి ఆ కొంచెం ఉప్పున్ను ఆ ఆవపొడి ఆ ఎల్లిపాయ ముద్ద కలిపి పెడతాం ఉప్పు కలిపి పెట్టి తెల్లారి కొంచెం లూజ్ లూజ్ అయిన తర్వాత ఆ అంటే మేము పోనీ పెట్టామండి పచ్చడి నూనె కలపము
అంటే మనం తినే ముందు పోపు పెట్టుకుంటాంగదా
తినే ముందు ఎప్పటిదప్పుడు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కొంచెం లైట్ గా కొంచెం కొంచెం అంటే నిల్వ ఉన్న ఆయిల్ది పచ్చడి తింటే కొంచెం పడతలేదు ఆరోగ్యాలు బాగుంటలేవని నాలుగైదు సంవత్సరాలు అయితుందండి నిల్వ అంటే పోని పెట్టడం ఓ మానేశాను
మేము ఫస్ట్ నుంచి పెట్టుకోము ఇప్పుడు తినేటప్పుడు ఒక నెలకు ఒకసారి ఎప్పుడన్నా కొంచెం ఆయిల్ పోసుకొని చల్లారీనంక ఎల్లిపాయలు కారం వేసుకొని పచ్చడి వేసుకొని
అవునండి బాగుంటది
అది డబ్బాలా పెట్టుకుంటాం
మేం కూడాము తినే ముందే కొంచెము పోని పెట్టుకుంటాము లేదంటే ఒక్కొక్కసారి వేడి వేడి అన్నంలో అట్లనే వేసి వేసుకొని నెయ్యి వేసుకుంటామండి ఒక వక్క వేసుకొని నెయ్యి వేసు కుంటాము
అట్లా కూడా బాగుంటా
ఉంటది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటాది
ఇంకా ఏ పెడతారు పచ్చలు పెడతారు
పొడికి బదులు నువ్వుల పొడి కలుపుకోవాలి నువ్వుల పొడి పచ్చడి అంటే నువ్వుల పొడి కలిపి
అంటే దాంట్ల ఆవపొడి పోయారా
కొంచెం లైట్ వేస్తామండి ఇప్పుడు మామూలు పచ్చళ్ళకు ఏమో ఆవ పొడి క్వాంటిటీ ఎస్ స్తము ఇనుగుల పొడి వేసిన దానికి లైట్గా ఆవపొడి తక్కువ వేసి నువ్వుల పొడి రొండంతలు వేసుకొని ఆవపొడి ఒక్క వంతు వేసుకోవడం అట్లా ఎస్తాం
ఇంకా వెరైటీి ఏం పెడతారు
ఉమ్
రేడి ఏం పచ్చలు పెడతారు
వెరైటీగా ఏం పెడతామండి ఒకటి నిమ్మకాయ కంపల్సరీ కంపల్సరి నిమ్మకాయలు ఆ ఎండకాలం ని కాబట్టి అది నవంబర్ లో డిసెంబర్ లో మనకు సంక్రాంతి టైంలో ఎక్కువ నిమ్మకాయలు వస్తాయి
అవును
కట్లకి అప్పుడే కొంచెం ఉప్పు కలిపి ఆవొ పొడి కొంచెం పసుపేసి ఒక్కలు ఊరేసి పెట్టుకుంటాం అండి కలిపిపెట్టుకుంటాం ఇవి అవి కొంచం ఎండకాలం ఉపయోగపడతాయ్
అవునండి
ఆ చల్ ఆ చల్లదనం కదండి
అవును
ఆ కలిపి పెట్టు కున్న ఒక్కలతోటి కూడా ము పులిహోర కలుపుకుంటే టేస్ట్ ఉంటుంది వేడన్నంలా ఈ కలిపి పెట్టిన అది నిమ్మరసం వయ్య కలిపి మామలుగా మనం పొనికన్నంలాగా చేసుం క్వాలి టేస్ట్ ఎంత ఉంటాదండి
అవునా ఫస్ట్ టైమ్ వింటున్న
ఆ బాగుంటాది మీక నే మేము చేస్తాం ఇంట్లో చాలా టేస్ట్ ఉంటుది ఒకసారి చూడండి మీరు కూడా ఓక ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్
థాంక్యూ బాయ్